హలో హాయ్ బాగున్నావా అన్న ఏం చేస్తున్నారు
ఏం ఏం చేయలేదండి తిన్నాము కూర్చోని ఉన్నాము.
మ్మ్ మేము కూడా అంతే
మ్మ్
తినలేదు తిన్నాలి ఇంకా మీట
ఉమ్ లెవన్ అయిపేయింది కదండి.
లేవనా అవునండి ఎక్కడ ఈ రోజు తిన్నాలి కదా
ఉమ్
పాడికి పోయేసీ వచ్చిన ఆ బ్బా గనం న్గా రెండు కళ్ళు సాలేట్లా
ఆ
అక్కడ చూసేదానికి అంత బాగ్ గ్రాండ్ గా డెకరేషన్ చేస్తున్నారు. బాగుంది. రేపు అట్ల వచ్చి చూడకూడదా మీరు ఒకసారి
వస్సన్ వస్థన్ రేపుస్థన్ మాక్ కూడా అడ వేరే వాళ్ళు పిలిచినారు డిన్నర్ కి
ఆ
పోవాల ఆదివారం ఉమ్ ఇక్కడే తిరునాల్ లోనే ఆ వేరే అంకులు ఉన్నారు. తెలిసిన వాళ్ళు అన్నకి ఫ్రెండ్ ఓళ్ళు
ఆ ఉమ్ సర్లే పోయెస్ రండి.
ఉమ్
అదేం కాద్ ఇంకా తిరునాళకి పోయాసి వచ్చి బొమ్మనే కొంచసెప్ బయటకు నిన్న మళ్ళ పాప వచ్చింది. పాప వచ్చి డ్రెస్ తీసుకొని ఎల్ నిన్న అన్నొచ్చినారని సరే ఇంకాట్టే బయటే కూర్చునేసున్నా పక్కింటి ఆక్కతో మాట్లాడుకుంటా చల్లగా గాలిస్తోదా ఈ ఎండలకి తట్టుకొని కావట్లా
అవును ఫుల్ ఎండలు
భయకరంగా ఉండాయి ఈ ఎండల అండి.
అవునండి. అర్థం కాలా
మా గట్లో ఈ చాట్ నిలిపిన దాన్ వల్ల సెగలు కొంచెం తక్కువ
ఆ
లేదంటే ఒక్క తెల్లారి పోయినామంటే ఆ సెగలోకి మళ్ళా మధ్యాహ్నం వచ్చే కాడికి ఎండిపోయి ఎండిపో పోయినా కరవాన్ లో వచ్చినట్టు వస్తాం బయటికి ఆ మారి అయిపోతది పరిస్థితి
ఉమ్
ఏం చేస్తాం ఇంకెట్టో కట్ తట్టుకోని చెయ్యాలి. తప్పదు హుమ్ కాళ్ళు బికుతాయి. టామ్ లోనే ఉంటాం కదా
ఉమ్
అందువల్ల
ఉమ్
ఏం చేస్తున్నారు అయిపోయిందా క్లీనింగ్ అంతా పండక్కి
అయిపోయినాఅండి.
ఎవేం చేస్తారు. పండుగలకి స్పెషల్స్
రేపు ఏకాదశి
రేపా ఏం చేస్తారు. రేపు
అపు ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి
హ
పరు మీ దీపం పెట్టుకొని ఇంకా
ఆ
పయసమం పసారాపప్పు పానకము అవునండి
ప్రతి్యాకాదశకి చేస్తారా
అంటే శనివారం మెయిన్ ఏకాదశి వస్తు మాత్రమే అయితే శనివారం పిండి దీపం పెట్టి టంకాయ కట్టుకుంటాము ఇప్పుడు శనివారం ఏకాదశ పటిి
ఓకే ఓకే దీ అట్లోనే పిండి దీపం పెట్టేసి మళ్ళా ఈ ప్రసాదాలుంతా చేస్త
ఆ
ఆహా ఎన్ని రకాలు బర్తారు ప్రసాదాలు
ఏడు కాని ఐదు కాగాని
ఆ ఓకే మీరు మెయిన్ ఏవి పెడతారా
వడపప్పు పనకం
ఆ
మళ్ళ నువ్వులతో లడ్డలు పెడతారు పాయసం వేసి పెడతాం పులిహోర పొంగాలి
అబో న చేస్తారా మీరా ఓకే ఓకే
నాకు ఇంకా బాబు ఉంటాడు కాబట్టి నేను ఒకటో రెండో చేసి పెట్ట చే వాళ్ళన్నీ చేస్తారు ఒక ఏడు గాని ఎనిమిది ఏడు గాని తొమ్మిది పన్నెండు అట్లా చేస్తారు
బావున్నాయి ఇంక ఇప్పుడు బాబును పట్టుకోవాలంటే కష్టంగాదా
చిన్న బాబు అందులో
బాబును పట్టుకొని ఆ పంలు చేసుకోవాలంటే అస్సలు ఉండరు ఓకే
ఇంకాది ఆ రోజంతా ఆ ఉపవాసము ఆ రోజు కూరలు ఆ మామూలువె ఏం లేదు
నన్న వరకుంట
అంతే ఆ అంతే
అను
మామూలుగా అయితే మన రైస్ తినకూడదు
హ కొర్ర కొర్రలు అంటే
ఇవి జొన్నలు కొరలు కొరలని కొరళ అంటారు దా కొర్రలతో అన్నము సగ్గు బియ్యంతో పా రైసు
ఆహా కొర్రలు అంటే అవి ఎట్లుంటాయంండి రెడ్ కలర్ లో సదదా
ఆ రెడ్ లో రెడ్డు కాదు వైట్ అన్నం లాగే ఉంటది అది కూడా సేమ్ జొన్నలు కొర్రలు అంటారు జొన్నలులాగే ఉంటాయివి కూడా కానీ సన్
ముందే
సన్నవుగా ఉంటాయి కొరలు ఇప్పుడు జొన్నలు ఎట్లుంటాయో అట్టే మరి అదే మరిగా ఉంటాఈ కొరలు ఆ దాంతో పొంగలి కరేపా పొంగలు కొత్తిమీర రైస్
ఆహా మీరు చేసిన్నారా ఎప్పుడైనాది
ఒకసారిమో చేసిన ఏమో గుర్తులే
ఆ అదే నేను ఇదే ఫస్ట్ టైమ్ అది వినేది
ఇస్కాన్ లో అయితే కొర్రలతో పాయసము మళ్ళీ సగ్గు బియ్యం రా ఉప్మా
ఉ హు
అన్ని రైస్ ఐటమ్స్ ఉండవు ఆ రోజు ఏకాదశి అంటే కృష్ణుడికి ప్లస్ వెంకటేశ్వ స్వామికి శ్రేష్టం
ఆ అవునవును నేను కూడా చూస్తాం ఇప్పుడు యాపిల్లో చూస్తాను
ఆ రైస్ అనేది ముట్టకూడదు ఆ రోజు ఏ ఏదో ఏదో సంథింగ్ ఉంది అది తెలుసుకొని చెత నేను ఓన్లీ ఒక పాయసము వడపప్పు పానకము అట్టి పండ్లు ఆకువక్క అలా పెట్టుకొని నామం వేసి దండం పెట్టుకుంటాం టంకాయ కొట్టి
ఆ ఓకే అయిపోయిందా క్లినిక్ లో అప్పుడు ఈరోజు
లేదు మార్నింగ్ క్లీనింగ్ చేస్తారు మార్నింగే సామాలు గీమలున్న కడిగేసి ఇల్లు తుడిచేసి స్నానం చేసి ఇల్లు తుడిచేస్తా అ అవి మొన్ననే క్లీన్ చేసి చేసాంగదా
ఆహా ఓకే మామూలుగా ఇల్లు క్లీనింగ్ వర్కే
క్లినింగ్ వరకు మామూలు మనమే లేదు కదా పిండి దీపాలంటే పిండితో పెడతాము అంతే కదండి ఉ
ఓకే
ఉ
ఇకా నీ రేపు రేపు అంత స్పెషల్ గా ఉంటది ఇంట్లో నేను కూడా చూసిన ఈ మధ్య చాలా యాపుల్లో చెప్తానే ఉండారు రేపు మంచి రోజు బాగుంది అనేసి
నేను అత్తని చెయను అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ ను నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఫస్ట్ డేనే చూసేస్తా నేను క్యాలెండర్ లో ఏ రోజు ఏకాదశి వస్తుంది ఏ రోజు షష్టి వస్తుంది పటికలేరుగా గా చూసుకునేసి ఆ రోజుల్లో శనివారం వస్తే మెయియని పెట్టుకుంటా మామూలు ఏకాదశి రోజు నాన్ వెజ్ ఏ ఏ తినకుండా ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే ఉంటాను అంతే
ఓకే ఆ ఏకాదశి వరకు అట్లుంటారు ఊ మామూలు మిగతా టై లో మామూలే
ఆ మిగతా టైమ్ లో మామూలు ఏ అష్టమి గదు షష్ఠి సుబ్ర్మణ్య స్వామి షష్ఠి
ఓకే ఓకే ఓకే
అది మంగళవారం వస్తే ఇంకా శ్రేష్టంగా పా పాటిస్తాం
ఆహా ఆ రోజు ఏం చేస్తారు
ఆ రోజు మాముూలు స సుబ్రహ్మణ్య స్వామికి వీపుదితో అభిషేకం చేస్తారు కొందరు ఆ విపుదితో అష్టాత్తరం చదువుతారు స్థూలం ఉంది లింక్ లో
ఓహో మీకుందా
ఆ తెచ్చుకున్నాం తెత్తనికో శరవా పొడిపోయినప్పుడు ఇప్పుడు తెచ్చిన ఆ లేదు తె తెప్పించుకున్నా నేనే
హ అంటే ఆ సులానికి అభిషేకం చేస్తారా
ఉ అ సూలానికి నేను మామూలుగా పూలు వేసి దన్నం పెట్టుకుంటా అంతే విపు ద ఒట్టు నేంబట్టుకొనే
హ
ఉ
ఓకే ఓకే
వారహి అమ్మవ తిరునాళ్వ చాందే
అవును ఎప్పుడు
చెయవా సిక్స్టీన్త్ టాన్ చేయమో కదా ఈ మంత్ సి
ఈమంత అంత భిన్న వస్తా అండార
ఆ అవును సిక్స్టీన్త్ న్ంచి ట్వంటీ సెవెంత్ వరకు ఇ ఎంతో చెప్తున్నారు హ
ఏనా అంత ఫాస్ట్ గా వస్తాం అన్నారురు మామూలుగా మే జూన్ లోనూ జులై లోనూ వస్తాద అమ్మా అ అమ్మవారిది నవరాత్రిలో
సిక్స్టీన్త్ అంట అన్నారు మీ కనుక్కొని మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను
ఏమని చూడాలి ఇంకా ఎట్లో టైముని చూసి
అ
స
ఆ
అన్ని టైంలు మనం కాదు కదా టైమింగ్ చూసుకోండి
ఆ
తూస్తున్నారా